అ ఏం చెస్తున్నారు
ఏం లేదండి
పిల్లలు ఏం చేస్
ఇప్పుడే లేసారు హోమ్ వర్క్ రాసుకుంటుఉన్నారు
పిల్లల్లకి ఎప్పటి నుండి ఆ సెలవలు
సెలువులు ఏప్రిల్ నెల నుంచి
ఏప్రెలా
ఊ ఇప్పుడు ఇప్పుడి సిక్టీన్ వా పదహారూ తారీఖు నుండి ఒక పూట బల్లుళ్ళు తా మొదలైతాయి పదహారు నుంచి ఏ ఏప్రిల్ నాలుగో ఐదో తారీఖు దాక ఎగ్జామ్స్ ఉంటాయంటా
ఆహా
ఎక్జామ్స్ అయిపోయినాక సెలవులు ఇస్తారట
ఊహూ ఈ ఇప్పుడు ఈ పిల్లలకు ఈ ఎండకాలం ఈ వడగాలులు ఈ వాండ్ల విలుపుడు ఈ ఎండ బరితే ఎండ కొంతలోయె వాసప్ప్
ట్కోలేకపోతున్న
ఊమ్ కొంచెం
ఏం తట్టుకుంట్రో ఏమేమో
అయ్యో ఈల్లు తిని తినక బోతరు అ మీద ఇగబడతారు ఈవినింగ్ రాంగానే సాయంత్రం
ఊమ్
ఇంగ్ నినాన్ శేఖ్ పేజీరు
మరి చిన్నపిల్లలతోనే ఇబ్బంది కొద్దిగొక స్ధాయికొచ్చినోళ్ళైతే పర్లేదులే గాని
మరి మా పాపైతే ఎప్పుడ్ డోర్ తీస్తార ఎ ప్పుడు బై పోతామా అనున్నది ఇయ్యాలక్ వాళ్ల నాన్న క్వాల్టీ
ఉమ్
పర్చు తీసుకొరమ్మని ఫోన్ చేస్తా కిందికెళ్ళినందుకు నాతో చాటొచ్చింది క పదవి నామన్ జేసి అ పెద్దబట్ల ముందు కూర్చుంది ఆ కిందికి నేనెత్తుకొనెళ్ళినా సో వాళ్ళ నాన్నని చూడంగానే కతం సంక కెక్కింది ఆ పెద్ద సీట్లా కూసో బెడ్ తే కూసుంది నా దగ్గరికొత్తలేదు వాళ్ళ నాన్నని పట్ ట్టుకున్నది వాళ్ళ నాన్న డ్రైవింగ్ చేత్తాండని ఇగ పక్కన కూర్చోబెట్ మెత్త పెట్టి చిన్నగ పట్టుకొని ఆయన పని చేసె దగ్గరకి పోయి మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఆడ ఐస్ క్రీమ్ కనపడితే ఏడ్చిందాట మాములుగా ఎవరో తింటాంటే చూషి అడుగుతే వాళ్ళ నాన్న కొనిత్తె కూసో అని చిన్ న్నగ ఇగ కింద కదలకుండా నిదానంగా తినకుంటడా వచ్చిందిక ఇంటికి
హు హు సంబరాలు ఎవరైనా తింటే పిల్లలు అలానే అడుగుతారు
రోల్ అయితే మా నాన్న తోట కి పోథా ఉంటది ఇక
నీడు ఈ తమ్మలు ఉ తోటలే ఇతారు ఉ ఒక్క రోజు నలభై మంది వెళ్తారట ఇప్పుడు ఉర్లాల్ ఏం పని లేదు ఖాళీగా ఉంటారని ఒక్క రోజు నాలుగు యాబై మంది యాభై మంది ఒక్క రోజే తోట ఎరడానికి వెళ్తున్నారు
హ్మ్ ఈగా కూడా బన్నా కూడా పోతే ఇ ఖాళీ అందరు ఖాళీనేక
ఆ కాలగనే ఉంట్రు ఈ సాంబార్ మొత్తం చెట్ల కిందనే అవుతది ఇక
చెట్లా కింధా మూచ్చట్లు
ఉహుమ్ ముచాట్లు
ఊర్లలాక్క ఎండకలం పోూట రావాల బల్ గమ్త్తు ఉంటేవి రోజుకు ఒక పంచమైతు థిట్లు
ఈ రోజు కొమ్ము చ్చట రోజు పోయే వారం
ఉమ్ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు సరదాలు
ఆ ఫుల్ నింజయి్
హ
ఎంజాయలు బాగా చేస్తారు ఇప్పుడు బాపాల కదా ఇంట్లో హ అలర చేయట్లేదు
సైలెంట్గా అన్ని చేస్తుంది నీళ్లు బారం వస్తుంది చెప్పులు తీసుకొచ్చి ఇంట్లో వసిింది
హ పణ ఆయిపోయిందా
ఆ పని సగం అయింది
ఉహుమ్
చేస్తున్నాను
చేస్తున్నారా
వు చేస్తూన్న చాల్ చాలు చాలు
తిన్నారా మరి
మధ్యాహ్నం తిన్నాను ఇప్పుడు చపాతికి పిండి తడుపుతున్నా
ఉ చపాతి తింటారా నైట్ లో
ఆ నేను తింటున్నా మా వారికి రైస్ అన్నముంది కొంచెం ఉ
కొన్ని కొన్ని మారువ్ ఇప్పుడు చేయించుకుంటున్నారా
హ‌‌‍ హ హ
రైసులు తక్కువ చేసుకుంటున్నారు
ఆ మొన్నటి నుండే ఫుడ్ తక్కువ తీసుకుంటున్నా ఎక్కువ లిక్విడ్ తింటున్నా నైట్ రెండు చపాతీలు తిని కొంచెం లైట్గా మజ్జిగ అవుతున్నాం మార్నింగ్ వేడి నీళాల్లొ పొద్దుట జీలా కర్ర వోమా హాయ్ ఆ ఎవరికి వత్తాయి ఆ ఈ మూడు కలిసి ఆ నువ్వు అసలు నూనె అ చేయలే నువ్వు ఆన్ చేయలే గదే మామూలుగానె పేనం మీద ఏపించి పొడి గొట్కొ డబల్ ఎగ్స్ వేసుకోన ఇక అదే మార్నింగ్ కొంచెం లైట్ గా తాగుతున్న ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకోని
అలా చేయడం వల్ల
ఫ్రీగా ఉంటుందా కడుపులో
పర్లేదు నాకు నార్మూలుగానే ఉంది అప్పుడు ఆ అంతే రిజల్ట్ అనక ఎట్లొ
ఆహా గ్యాస్ ప్రాబ్లమ్ ఎ ఇట్లా ఏమన్నా చేంజెస్ అవ్వపడుతున్నాయా
ఈ గ్యాస్ అంటే మామూలుగానే అట్లా ప్రాబ్లం అనిపిస్తుంది అంతేగాని అంతకు ముందెఎలా ఉందో అల అ ఉంది కాకపోతే వెయిట్ లాస్ కోసమే తాగుతున్న ఉహ్ ఉహ్
ఇక్కడ ఈ చాపలు ఎక్కువ పడుతున్నారు.
చాపలు పడుతున్నార. ఉహ్
చిన్న చాపలా మీమే తీసుకోవా ఆ చెప్పండి చిన్న చాపలు ఎక్కువ పడుతున్నాయి.
అవు ఉహ్ మంచ్ ఉహ్ మంచిదే గా చిన్నచాపలు పడుతుంద్ ఇగా ఫ్రెష్గా తినొచ్చు.
ఆహ్ ఆ రోజు పడుతున్నారు. ఊల్లో ఉంటే బెటరు సంబర్ లో అన్ని లాభాలే జామకాయలు, మామిడికాయలు,
కానీ ఈ ఎండల్ కు అస్సల్ ఉండలేస్తామా వచ్చిన పిల్లన్ తీసుకొని అదొక్క డవుటు. ఎండకు చిన్న పాపన్ తీసుకునే ఆహ్ ఉహ్ హు
ఇక్కడనే ఉంటాయి. విలేజ్ లానే
ఉహ్ ఊర్లో ఉంటే చాలా మంచిగా అనిపిస్తది. నాకు గూడా ఊర్ లోపల నుడం నచ్చదు. ఇష్టం కాని ఈ అలవాటు పడ్డాం కదా. ఊర్లోకి పోయి ఉండాలంటే కాదు ఇగా
తుంది ఈ మధ్య
ఆహ్ ఇగ ఎప్పుడొ ఒకసారి అట్ల వెళ్ళస్తే ఈ టే ఎళ్ల్ అంత సేపు ఎల్లారా అనిపిస్తది. నాక్ రాబుద్దే కాదు వుళ్ళకు ఇట్ర అమ్మా ద
ఈ చిన్నబల్లలుంటే ఇదే గోల
వెళ్తా అసలు రాబోద్దే కాదు. ఏదో ఏ కష్టకాలంగా రావాల పిస్తుంది
మనకి ఇగ పని ముఖ్యం.
ఉహ్ అదే అలవై
పాప ఇక్కడ గ్రేప్స్ తింటుంది. వాళ్ళ తమ్ముడమో లేషిండు
ఆహా
లేసి ఏడుంది ఏడుంది. అని ఎతుకుతుండు
కాక్.
నేనేమో దాసుకున్నాను వాడేమో ఎత్తుతాడు.
హు హు.
నాన్ నికి.
పిల్లలు అంటే అంతే ఉంటాది.
పాపా తిన్నదా.
అయ్యో వాళ్ళు నాన్న రాగానే నాన్న నాన్నని వాళ్ళ నాన్న చుట్టే తిరుగుతుంది.
హు ఆయిల్ ఫుడ్డు ఎక్కువ పెట్టకు. సాంబర్లో.
ఫుడ్ అంత తినట్లే వేట్ లాస్ కోసం ట్రై చేస్తున్న కదా. పూరి, దోసె.
ఆహా అట్లాగా నేను అనేది చిన్నపిల్లగా ఇప్పుడు. ఎక్కువ పుచ్చకాయలు, ద్రాక్ష పండ్లు.
ఆ. ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్. ఆ ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్ అనకు, మొన్న అంగన్వాడి లో తెచ్చిన ఎగ్స్ అన్ని మొత్తం. మొత్తం పుచ్చి పోయిన అసలు. ఘోరంగా ఖరాబ్ అయినవి.
ఆ అంగన్వాడలో నాయి కూడా. ఖరాబ్ అయినాయి మొన్న.
మొత్తం ఈ రోజు ఒకటో రెండో ఉంటే ఉడకబెడితే మొత్తం నల్లగా అయిపోయింది. అసలు మా ఆయనకి చూపిస్తే. ఏగ తీసుకా రాకు. అంగన్వాడలా అన్నాడు.
మరి తీసుకురా కుండా పేరు పోతుంది కదా.
ఆ పేరు పోతుందని భయానికే పోవుడు మళ్ళా ఆమె ప్రతి నెల ఐ క్యాప్చర్ చెయాలిన్నట్టా.
ఆ అవును.
ఐ కెపచర్ చేయాలె ఖచ్చితంగా రావాలని అమె అంటుంది. యడికి పోయినాక తీసుకోకుండా ఉండలేము ఏ ఇంత.
తీసుకోవాల మనకు వచ్చేది కదా, గవర్నమెంట్ మనకి ఇస్తున్నారుగాదా.
అవి విచ్చేదే వాళ్ళు.
అవి చాన్ రోజుల నుంచి స్టోరేజ్ ఉండ. డం వల్ల అలా ఖరాబ్ అవుతున్నాయి కావచ్చు.
ఆమెకు చెప్పాను ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు ఇంకా ఎండాకాలం ఇంకెలా వస్తాయో నాకు అదే టెన్షన్ అవుతుంది. ఇప్పుడే ఇట్లా అయితున్నాయి అన్నది. ఎప్పుటి దప్పుడే ఫోన్ చేసి చెప్తారు ఎగ్స్ రాగానే. ఎగ్స్ వచ్చినాయమ్మ తీసుకెళ్ళు అని అంటారు. ఎగ్స్ వచ్చినయిఅమ్మ పాపని వచ్చి వెయిట్ చేపించుకుని తీసుకెళ్ళు కేళ్ళు. మా పాప ఫిఫ్టీన్ మంత్స్ కు ఎనిమిదిన్నర కేజీలు ఉంది వేటు
ఫిఫ్టీన్ మంత్స్ కా
ఆ ఇప్పుడు తనకు ఫిఫ్టీన్
ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్స్ కాబట్టి కనీసానికి ఫోర్టీన్ కేజీస్ అయినా ఉండాలి
హమ్ ఆమె అంగన్వాళ్ళ జోపిస్తాయేమో హైట్ పర్సనాలిటీ ఏజ్ తగ్గట్టే ఉన్నదమ్మా అది ఇది అని అంటున్నారు వెయిట్ లాస్ లో ప్రొడక్ట్స్ ప్రోటీన్ ఫుడ్ వేరే ఉంటదట అది
బరువు తక్కువ ఉన్నోళ్లకు కు హైట్ తక్కువ ఉన్నోళ్లక్ కు వాళ్ళకి ఇప్పుడు మనకు బరాబరు ఉన్న వాళ్ళకేమో ఒక ఎగ్ వస్ తది వాళ్ళకేమో రెండు రెండు అన్ని డబల్ డబల్ ఇస్తారు ప్రోటీన్ ఫుడ్ వేరే ఇస్తరు
మె అక్క తక్కువ ఉంది అక్క అనంట ఆమే అసలుకు ఆ లేదమ్మా కరెక్ట్ నే ఆ వాళ్ళకి చాటు ఉంది ఆ చాట్ల చూపిస్తుంది నాకు
ఆ వాళ్ళ చాటుని బట్టే ఉంటుంది చాటు ఆ కొంచెం తక్కువ అయితే మన సర్లోత్తరుగా వాళ్ళకు పై నుంచి వాళ్ళు వాళ్ళకు చూపియాలి వాళ్ళకు చూపిస్తే ఎవరెవరు తక్కువ ఉన్న వాళ్ళకి డబుల్ డబుల్ పంపిస్తాన్రు
హా ఇక చాట్ల చూసి లేదమ్మా కరెక్ట్ గానే ఉంది చూడమ్మా అంటే ఇగ వేయిటు హైటు అది కాదమ్మా
సరే అండి బాబు ఎటో ఎల్తున్నాడు నేను మళ్ళీ చేస్తా